ఆ ఏం చేస్తాన్నావ్
ఏం చెయ్యలేదప్ప ఫోన్ చూస్తాన్నాం
నేన్ కూడా ఫోన్ చూస్తాన్న
తిన్నావా
హ్మ్ తిన్నా నువ్వు
తిన్నాను
ఏం పెట్టారు
ఆ రైస్ కర్రీ ఏదో మునక్కయ్ కర్రీ
హ్మ్
హ్మ్ మీకు
నాకా ఫ్రెండ్ పిక్కిల్ తెచ్చింటే అది వేసుకొని తిన్నా.
హ్మ్ మ్మ్
మ్మ్
సరే ఇంటన్ షిప్ ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావ్.
ఇంకా ఏమనుకోలా చూద్దాం ఎక్కడ వస్తే అక్కడ
ఆ
ఉమ్ ఎగ్జామ్స్ తర్వాత గ్యాప్ దొరికినప్పుడు వెళ్ళి చూస్ వచ్చేది కంపెనీస్
ఎక్జామ్స్ తర్వాత అంటే గ్యాప్ సరి పోదేమో కదా
కాదు మధ్యలో ప్రిపరేషన్ హాల్డేస్ ఇలాగ ఒక కొన్ని రోజులు వస్తాయి కాక ఒక త్రీ ఫోర్ డేస్
ఆ
అప్పుడు
దానికంటే ముందే ఏదన్నా అప్లై చేసేటివి చేస్తే
చెయొచ్చు కానీ అన్నిటికీ ఎలిజిబిలిటీ క్రైటీరియా మ్యాచ్ అవ్వాలిగా
ఉమ్
ఇప్పుడు చూసిన వా మనం చూసిన వాటిల్లోనే ఎన్ని ఉన్నాయి ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ టాప్ టెన్ పర్సెంట్ టాప్ ట్వంటీ పర్సెంట్ అని అవన్ని మ్యా చైతే వస్తది
హలో ఏవో ఒకటి రెండు కన్నా అప్లై చేసి పెడతాం
నేను ట్రై చేసా బి ఎస్ ఎన్ ఎల్ వాటికి చేద్దామని తప్పితే వాట్ టికి ఏజ్ క్రైటీరియా అని ఏజు ట్వంటీ టూ వో ఎంతో సంథింగ్ ఉండాలి టూ థౌజండ్ ఫైవ్ మార్చ్ కన్నా ముందు పుట్టిండాలి
ఆహా ఆ
అన్నీ ట్రై చేసి ఇంక వదిలేసా
సరే ఇంక ఓకే సారి బయట వెళ్ళి చూస్ కోని వెతుక్కుందాం
ఉమ్ క లాస్ట్ టైమ్ కూడా అలా నే కదా వెళ్లింది
ఊ వెల్లాం కానీ అది వర్క్ బేస్ చు కదా అని ఆలోచిస్తా ఉన్నా నేను కూడా ఈ సారి అలా ఉండగూడదు ఏదన్నా నేర్చుకుందాము అని
కరెక్టే కానీ మది మనది కోరు కదా కాబట్టి వర్క్ బేస్డ్ అయితే మనకి ఎక్స్పిరియన్స్ కింద వొస్తది
హ్మ్
ఇంకా పైతాన్ అవన్నావ్ అనుకో అయి నువ్వు నేర్చుకుంటా కాదనట్లా నెక్స్ట్ కోర్ సైడ్ వెళ్తే వాళ్ళు కన్ఫామ్ ఎక్స్పీరియన్స్ అడు తరు లాంగ్వేజెస్ సేమొచ్చు అని అడగరు
అంటే నేర్చి పెట్టుకుంటే బెటర్ రు అని అందరూ అందరూ సజెస్ చేస్తుంటే దానికని నే ర్చుకుందాము ఫైతాన్ కొంచెం అని
నేర్చుకోవడం బెటరే కాకపోతే ఏమంటే సాఫ్ట్వేర్ సైడ్ ఎళ్ళాలంటే నువ్వు నువ్వు చెప్పిన ట్టు లాంగ్వేజెస్ ప్రూఫ్ కావాలి
ఆ
మనది కోర్ సైడు మనకు ఎంత నాలెడ్జ్ ఉంది కోర్ పరంగా ఎంత స్కిల్ ఉంది అని చూస్ వస్తాడు కానీ వాడు కంపెనీలో
ఆ అంతేలే
వేస్ వచ్చి పైతాన్ వచ్చా సి వచ్చా జావా చ్ సౌరాకిలు వచ్చా అని చూడరు
ఆ
హ్మ్
ఏమో మొన్న రీసెంట్ గా మా అన్న కాల్ చేసాడు
ఉ
ఇంతకు ముందు అదే కోర్ బేస్డ్ కంపెనీలోనే చేసాడనమాట మన బ్రాంచ్ ఇదే
ఉ
అది చేసుంటే అక్కడ ఆల్రెడీ చేసి ఉన్నాను నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎక్స్పీరియన్స్ వచ్చిందని వేరే కంపెకి షిఫ్ట్ అయ్యాను ఇప్పుడూ నువ్వు సాఫ్ట్వేర్ సైడ్ ఎళ్ళాలంటే ఎదన్న నేర్చుకో కోర్ సైడ్ అయితే ఈజీగానే వచ్చేస్తుంది నువ్వు బీటెక్ అయిపోయినాకు చెప్పు కావాలంటే రిఫర్ చేస్తాను నిన్నే అని
అదే నేను అనేది అదే ఇప్పుడు కోర్ సైడ్ కాబట్టి మనం ఇది పెట్టామనుకో ఎవరైనా కోర్ సైడ్ ఎక్స్పీరియన్స్ అడుగుతారు ఏమంటే మనకి ఎక్స్పీరియన్ అంటే మనము ఆ కాంపోనెంట్స్ ప్లేస్ చేయడం కానీ సాల్వింగ్ చేయడం కానీ బేసిక్ లెవెల్లోనే కదా తీసుకుంటరూ
ఆ
అవి కరెక్ట్ గా చేయగలుగుతాము అని వాళ్ళు ఎక్స్పీరియన్స్ అడుగుతారు
హా
నేను అట్లని చెప్పింది లాంగ్వేజెస్ అనుకో
ఉమ్
వాడికి అవసరం లేదు కోర్ లో ఇప్పుడు ఒక ఫోన్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి కాంపోనెంట్స్ కావాలి గాని సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయట్లాగా మనం
ఓకే
నేను అందుకని ఏదన్నా కం కానీ మంచి కంపెనీ కెళ్తే మళ్ళీ కావా అనుకుంటే కొ అంటే మనకు ఫైనల్ ఇయర్ ఎక్కువ రోజులు కూడా ఉండదు
అవును
ఉమ్ కాబట్టి మంచిదే తీసుకుంటే మనకి ఇక్కడ కాలేజ్ స్టార్ట్ ఆ టూ మంత్స్ కాకపోయినా అయి పోయినాక కూడా కాలేజ్ వెంటనే స్టార్ట్ కాకపోతే ఆడే కంటిన్యూ చేయొచ్చు.
ఉమ్ అయితే ఇక్కడే కాకుండా కొంచెం దూరంగా కూడా కొంచెం బెటర్ కంపెనీస్ చూసుకోవచ్చు చూద్దాం
కుంటున్నా లాస్ట్ టైం పోయిన దాంట్లో వద్దు అనే అన్నా
ఇక్కడన్నీ అవే ఒకటే కాదు అన్నిటిలో ఒకే మ్యానుఫ్యాక్చరింగే గదా
ఆ అందులో లాస్ట్ టైం ఏమైందంటే? నా ఫస్ట్ స్టార్టింగ్
మ్మ్
తర్వాత లాస్ట్ సర్టిఫికెట్ కొచ్చేసరికి అందరం తిరగడం పెట్టాము. కానీ వాళ్ళిచ్చిందిలే స క్రమంగా
మ్మ్ మళ్ళైనా ఇచ్చారు గదా.
మిస్టేక్సే అన్నీ మళ్ళా గూడా
మ్మ్ సరే ఈసారి మామ్ ఏదనా బెటర్ కంపెనీ చూసుకొని చూద్దాం అందరం ఒకేసారి.
మ్మ్ నేను అందుకనే ఇంట్లో చెప్పా ఇంట్లో చెప్పా డా డి వొచ్చి ఆరూష దీ వాటర్ మ్యాన్ఫ్యాక్చరింగ్ ఉంటది అక్కడుంది తెల్సిన వాళ్ళది అని అన్నాడు.
వాటర్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఏం ఉంటుంది అసలు.
వర్కేమో తెల్దు బట్ డాడీ చెప్పారు. కానీ మనం వెళ్ళడానికి మనకి రిలే టెడ్ కాదది అందు
ఆ రిలేటెడ్ కాదు ఇంకా సర్టిఫికేట్ అవన్నీ ప్రొవైడ్ చేస్
సర్ట్ఫికెట్ ప్రొవైడ్ చేస్తారంట అన్నీ కనుక్కున్నాడ్ డాడీ ఒకవేళ ఏది సెట్ గాకపోతే లాస్ట్ ఆప్షన్ గా పెట్టుకున్నాంలే
ఆ
అని చెప్ ప్ప ఏమంటే ముందే దానికి ఫిక్సై పోయామనకో అది మన ఈ సీ ఈ రిలేటెడ్ రాదు ఫుడ్ డిపార్ట్మెంట్ అయి తే మనము
మ్మ్ కాలేజ్ లో ఒకవేళ పడితే మరి అది రిలేట్ టెడుగానే ఉండాలని అడితే మళ్ళీ అప్పుడు ప్రాబ్లమ్ అవుతుంది.
మ్మ్ అందుకనే అట్లని చెప్పా. హోల్డ్ లో పెట్టుకుంటే ఒకవేళ ఏది రాకపోతే, చెప్పీ కాలేజ్ లో మళ్ళి పోవచ్చు అని
మ్మ్ వీళ్ళింకా మనకి అప్డేట్ ఇవ్వలేదూ. నీ ఫ్రెండేమో చాలా మంది చేసేసారు అని చెప్పింది నా ఫ్రెండ్నడిగితే మాకేం అలాంటిదసలు ఇన్ఫర్మేషనే లేదు ఇంత వరకు చేపీలేదు అని చెప్పా
మ్మ్ ఏమో తెల్దు అంటే తనకి వాళ్ళ వాన్ లో వాళ్ళేమన్నా చెప్పారేమో
ఆ మ్మ్ ఉండొచ్చు డబల్
ఐనా ఒక టూ ఫిఫ్టీ మెంబర్స్ కి టెన్ మెంబర్స్ తీసుకుంటే ఎక్కడొస్ వస్తది మనకి
ఇ నిజమేలే
అది నైన్టీ మెంబెర్సే అక్కడ లిమిట్ కూడా
ఆ
ఎంతమంది అప్లై చేసింటరు దానికి
అవును చాలానే చేసిండచ్చు మన కే తెలుసు మనమే తెలుస్తాది అనుకోవడం ఇది మనకి
ఇమ్ ట్రై చెయచ్చు కాని అది కన్ చితంగా వొస్తది అనొ
ఏమో ఒకటి రెండిటికి ట్రై చేద్దాం ఏదో ఒకట్ చేసి అట్లీస్ట్ చొకటి దానికైన్నా అప్లై చేయడానికి ఉమ్ మళ్ళీ ఇవి ఓ పక్క చూసుకుంటా ఉంటే వీటిల్లో వస్తే మని కి సర్టిఫికేట్ మంచి యూజ్ ఉంటుంది అనమాట
వస్తది కా పోతే ఇప్పుడు అ తను చెప్పిండేది ఫస్ట్ చెప్పింది ఇంకా రేపే లాస్ట్ డేట్ అని చెప్పిందే
హా
దానికి ఏమంటే మనం వెళ్ళి రిసార్చ్ చెయ్యాలి.
ఆహా
చేయాలంటే మనకు ఆ ప్రాజెక్ట్ గురించ్
తెలుసుండాలి ఆ మనం ఏమ్ అనుకుంటున్నానో కూడా వాళ్ అడు అడుగుతున్నారు ప్రాజెక్ట్స్ ఏంటి ఏ ఫీల్డ్ లో ఉంది. అవంతా కూడా క్లారిటీ గర్వం అని చెప్పి
ఎక్కువ ప్చ్ ఒక ప్రాజెక్ట్ ఐడియా కావాలి ముందు. అప్లై చేసే దానికి కన్నా ముందు ఒక ప్రాజెక్ట్ ఐడియా కావాలి దానికి ఏమేం కావాలి తీసుకో సోర్సెస్
ఆ
అన్నిీ మనకు తెలిసుంటే మనం అప్ అప్లై చేయగలుగుతాం ఏం తెలియకుంన్నా అప్లై చేసేస్తే కుదరదు అసలే కాంప్ టీషన్ ఎక్కువ దానికి. దాని శతి
ఏమో ఆ మేడము వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ గ్యాంగ్ చేస్త. అతను మరి ఛాయా అప్లై చేపిస్తోందా.
చేపించినంత మాత్రాన వచ్చేస్తదా.
ఉ
ఇంతమంది ట్రై చేసి ఉంటారు.
అన్నిటికి అప్లై చేసింది. కదా అందరికి చేసి.
లిమిటెడ్ సీట్స్ ఉంటాయి
ఉ
అందులో ఓన్లీ మన కాలేజ్ అంటే ఆ అది కాదు చాలా కాలేజెస్ ఉంటాయి మనలానే చాలా స్టూడెంట్స్ అప్లైచేస్తారు
కు అదే వస్తాను చూసుకో
సరే ఉండు నేను మళ్ళీ కాల్ చేసినా లేదు లేదు మళ్ళీ చేస్తామండి ఫోన్స్ స్ట్రక్ అయిపోయింది
ఓకే